హలో
ఆ వినిపిస్తుంద
వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి ఇంకా ఇప్పు సాటర్డే సండే హాలిడేనా
అవును హాల్డేనే నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫిష్ తీసుకుొచ్చిన బ్లూ
ఫిష్ ఆ ఏది లుమళనా
అదే బీటా ఫిష్
ఆ రెండు తీసుకురానుండి ఒకటి
రెండు ఒకదాంట్లో అే బతికాయట ఇవి
అవునా
ఆ మళ్విటి కొంచ పెద్ద కొంచెం పెద్దగా ఉంటే ఇంకా పెద్దగా అయితాయింట మంచిగా పెరుగుతాయింట ఆ సైడ్ వింగ్స్ ఉన్నాయి బ్లూ కలర్ది సూపర్ వన్ ఫిఫ్టీ కాదు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కాగానీ ఇది
లుమాల్ ఓపెన్ అయినప్పుడుెవెంటీ రూపీస్ తెలుసా
అవును బవును అప్పుడు ప తప్పు ఫిష్ ఫడ్ కూడా ఫ్రీ
పిషవుడు ఫ్రీ అంటే బయట ముప్పై నలభై ఉంటది అది ఎంతసేపు ఫ మ బానేరులుతనా
దానికి ఎంత రెండేసుడు ఆవాల
యాక్చువల్దండి ఆక్సిజన్ పెట్టారా కంపల్సరీ
లేదు వీటికి అవసరం లేదంటే ఫైవ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటంది అంత
ఏమ
కానీ మంచి చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఉంటదంట ఇక ఊకక నీళ్ళలు చేంజ్ చేసుకుంటా అవన్నీ మంచి చూకుే ఫైవ్ ఇయర్స్ ఉంటది లేకపోతే త టూ ఇయర్స్ దాకా ఉంటుంది కదా
కున్నా
న బ్లూ కలర్ డార్క్ బ్లూ
డార్క్ బ్లూ కలర్ ఆ చెప్పు అవునా డిస్టర్బెన్స్ వట్టాన్న ఇంకా మంచిదలు రెండు రోజులు రాండి మంచిగా అన్ని అటు ఇటు పోదాం
సరే నాకు ఇది ఆఫీస్ లేకపోతే ఎట్లా అన్నతిరగచు కానీ నేను పొద్దున్న నుంచి నేను నిన్న జల్ అయిపోగొట్టుకుందాం అనుకున్నా జల్ది అయిపోగొట్టుకుందాం అనుకుంటే నిన్న ఎన్ని తెలుసా
నేను డిజైన్ చేస్తా త ప న కేటు తిరగరాలే
నేను పన్నెండిటికి అదే కాదు పదిన్నరకి స్నానం చేసి తిని మళ్ళీ పన్నెండిటి దాగా చేసి అప్పుడు పండుకుంట
ఇంకా అండి
చెప్పాలే
ఇప్పుడు ఆఫీస్ చేస్తున్నారు కదా మరి సైడ్ కి ఏమన్నా బిజినెస్ చిన్న స్టార్టప్ ఏద వేసుకోకపోతే చేసుకుంటే అయిపోతాయ
సంపాదించినప్పుడు ఏమైన చేయచ్చు మనగాడ ఉండడానికే దిక్ కు లేదా అంటే ఇగ బిజినెస్
బిజినెస్ అంటే లాస్ కాదండి ఎట్లా అండి లక్ష లక్షలు ఐదు లక్షలు పది లక్ష నేను చెప్పిన ప్రాడెక్ట్ నాలుగైదు వందల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు
ఏం ప్రడక్ట్
చేస్ కోసేది ఒకటి సారి ఎస్కోచ్ ఇవి ఏమి సూప్ మేకింగ్ చేసుకోవచ్చు ఒకొక్క చాలా మంది బల్క్ ఆర్డర్స్ వస్తానాయి బ్యాంగిల్ బిజినెస్ కూడా చేసుకుంటున్నారు మా ఫ్రెండ్ కి బ్యాంగిల్ బిజినెస్ మీద నా కాడా నా వీడియోస్ ఎడిట్ చేస్తుంటే నువ్వు ఎడిటింగ్ మంచిగా చేస్తున్నావ్
ఏదైనా మంచి ఒక ఇన్ఫ్లుయన్సర్ అయితే
ఏమి ఇన్ఫ్లుయెన్సర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కావాలి మరి ఇప్పుడు నాకు అదే నీకు చెప్తానా ఎడిటింగ్ చేసుకుంట ఇటు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించుకోవచ్చు పోస్ట్ చేసుకొని నువ్వు వీడియో రీల్ పెట్ ఫర్ టూ హండ్రెడ్ అంటే రోడ్ పది వీడియోలు అత్తైయి నీకు
అదే ఇప్పుడు ప్చ్ ఇప్పుడు అది గుడా ఆ ఎ ఎట్లా వీ యువర్ ఓన్లీ బ్యూ బ్యూటీ మీద ఇట్ ఇట్లా ఏసుడు గాకుండా
అన్ని
ఆ ఇట్లా మేకప్ వీడియోలు జేయకుండా. మంచిగా అన్ని పోస్ట్ చేయాలే, ఆ
ఒక నెంబర్ ఇత్త, రెండు వేలో మూడు వేలో కోర్స్ ఫీజు తీసుకుంటాడు, మొత్తం ప్రొఫెషన్ వీడియో ఎడిటింగ్ చేపిత్తడు.
వీడియో ఎడిటింగ్ నేర్చకోవచ్చు యూట్యూబ్ లో చూసి చూడగానే ఆ టైం లేదు నాకు
ఆహా నీకు వీడియో ఎడిటింగ్ నీ వీడియో ఎడిటింగ్ మంచిగా ఉంటుంది కదా
మంచి యాప్లు మంచి యాప్ తెలుసుకొని కొన్ని ఫ్రీ ఉండయి ప్రీమియం ప్రీమియం ఉన్నాయి
నిన్న ఏసిన ఈరోజు ఈ పోస్ట్ చేసిన వీడియో చూశారండి
చుడ్లే
ఈ రోజు నేను ఇన్ షార్ట్ ఎడిటింగ్ చేసినా అది మస్తు ఆప్షన్స్ ఉన్నాయి అందులో సూపర్ ఉన్నాయి మంచిగున్నాయి ఆప్షన్స్
ఫస్ట్ మంచి యాప్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇట్లా ఫ్రీ ఫ్రీ ప్రీమియం లో ఇంకా మంచిగా ఉంటాయి
ప్రొఫెషనల్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రిట్రో స్టైల్ అయినా నీ బ్యాక్ సైడ్ అంటే నా నార్మల్గా ఇర్ ఫాస్ట్ రివర్స్ చేసడం అట్లా ఉంటాయి కదా కొన్ని అవి ఎడిటింగ్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే
ఆ నాకు అవన్నీ నేను నేర్చుకున్నా నేను మస్తు అప్ప్లు వాడిన ఒక్కటి కాదు ఆ వి త అని విఎన్ అని ఆ ఇన్ షార్ట్ లో కూడా ఏ చేసిన ఆ ఇంకేంటిది
ఆ
మస్తు యాప్లలో వాడినా నేను వీడియో ఎడిటర్ అని అవన్న అని కాకపోతే మనము వీడియో ఎన్హాన్స్మెంట్ చూసుకోవాలి అంటే వీడియో క్లారిటీని పెంచే యాప్లు ఏమున్నాయో అవి చూసుకోవాలి అసలు మెయిన్ ఒక వీడియోకి మెయిన్ ఏంటంటే క్లారిటీ
క్లారిటీ సరే నేను చెప్పేది అట్లాంటి అప్పుడు ఇప్పుడు మ వీడియో క్లారిటీ నిన్న పోస్ట్ చేస్తే ఒక్క వ్యూస్ కూడా పదిహేడు వ్యూస్ కంటే ఎక్కకురాలి చూసినావు కద్ పంపించినవి పంపించిన వీడియో పదిహేను వీడియోల కంట పదిహేడు వ్యూస్ కంటే ఎక్కువాలే మళ్ళీ రీపోస్ట్ చేసినందుకు ఇది నేను పోజ చేసినా ఇ ఎడిటింగ్ మంచిగున్నది. రీపోస్టెడ్ అని వచ్చింది. సో వ్యూస్ ఎక్కువ వత్తలు చూసినవా అది ని ఇప్పుడు మళ్ళీ ఇంకోకటి ఎడిట్ చేసి మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు పోజి చేస్తా మంచి నేత్తన్నా ఇప్పుడు
అదే మా ఎట్లా అంటే క్లారిటీ పోం దళ్ళే మనం ఇట్లా వట్సాప్ ల లో ప కోని మల్
వాట్సాప్ లో కాదు ఏదైనా ఇప్పుడు ఐ ఫోన్ ఉన్నది అనుకో, ఐఫోన్ లో ఎక్కువ శాతం ఎండ బూటర్లు బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వస్తాయి. ఐఫోన్
ఇప్పుడు మా ఫోన్లలో కూడా ఫుల్ క్లారిటీ వత్తంది. కానీ ఆ క్లారి క్లారిటీ ఉన్న
ఇప్పుడుంటలేదు కదా.
ఆ ఎడిట్ చేసేటప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేసేటప్పుడు పోతుంది అది.
ఆ అయితే ద ఆహా లేదు అట్లా ఏమి పోతలేదు. లేదు నేనుందు కంటే ను్ ఎడిట్ సాఫ్ చే ఇంస్టాగ్రామ్ ది ఎడిట్ యాప్స్ ఉంటది చూసినావా. ఆ ఐడి టబన్యజన్ షట్ అ ఎడిట్ ఇన్షార్ట్ లో కూడా నీకు టూ కే విత్ పప్పా సిక్స్టీ ఎఫ్స్ ను వస్తుంది సెలక్ట్
ఇట్లాగాదు ఇంకా ఎన్హాన్స్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. అది ఏం ఎప్పో
అంటే ఏఐ ఉంటది, ఏఐ ఉంటది ఆ ఏఐ ఏందంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వీడియో ఎడిటర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నీకు మంచి వీడియో ఎడిటింగ్ అందుకనే ఆ ప్రతికి ప్రతి దానికి సంబంధం ఇప్పుడు నేను వాయిస్ ఉంది కదా. ఇష్టమా నాకు వాయిస్ కాని ఊగా ఇవ్వడం మనకి సటక వస్తుంది. అప్పుడు నువ్వ ఏం చెస్తావు, ఒకటి ఏంటంటే వాయిస్ రికార్డింగ్ ఏ ఒకటి ఉన్నది. నా నా నా లాంగ్వేజ్ అ గ్ప్ చేసుకుని నేను ఏయితే కోడ్ నేనైతే స్క్రిప్ట్ రాతాను ఆటోమేటిక్గా నా లాంగ్వేజ్ లనే గొంతుతోనేచెప్
చెయ్యొచ్చు. అవన్నీ చాట్ బోట్లు అవన్నీ డెవలప్ చేసుకుంటే అదంతా వేరే పెద్ద పనిగాని అవన్నా
ఆల్రెడి ఏఐ యాప్ లు ఉన్నాయి కదా ఓన్లీ మన ఏంటే సబ్స్క్రయిప్షన్ తీసుకు సబ్ అన్ని తీసుకోలేము ఎందుకంటే ఫ్రీ యాప్స్ ఉంటాయి. ఫ్రీ యాప్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం తెలుసుకొని చేసుకో సో అదివి ఓన్లీ డిజిటల్ మార్కెటర్లు వాళ్ళ వీళ్ళకి బాగా మంచి వీడియో ఎడిటియర్ వీడియో ఎడిటర్స్ రీల్ ఎడిటర్లు అట్లా
ఫస్ట్ ఫస్ట్ ఏందంటే క్లారిటీ చూసుకోవాలి తర్వాత ఏది ట్రెండింగ్లు ఉన్న సౌండ్ చూసుకోవాలే నేను దానికి పంపుతాను ఇది ట్రెండింగ్లు ఉందే ఇది ట్రెండింగ్లు ఉందే అని లేకపోతే ఒక పని చేయి సపడా ఇక ఇట్లా నేను కొన్ని ఇద్దరంగాల్సి ఒక పేజ్ ఓపెన్ చేద్దాం ఎట్లా అంటే మా మొత్తం ఇట్లా ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇంకా పిచ్చి పిచ్చి కాదు ఏదన్నా ఒక్కటే స్ట్రీమ్ అయి బ్యూటీయో అయితే ఆ అంటే బ్యూటీ అంటే ఇగ అన్నీ రీల్స్ రెడీ అవ్వుడు ఇట్లా లుక్స్ రీక్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు డ్రెస్సులు రీక్రియేట్ చేసుడు ఇప్పుడు ఈ ఈ హీరో హీరోయిన్ ఇది వేసుకుంది శారీ అంటే ఈ శారీ రీిక్రియేట్ చేద్దాం అట్లా మస్త్ టు వ్యూస్ వస్తాయి
ఆ రీిక్రియేషన్ ఓరిదనా అంటే సెలబ్రిటీస్ ది పక్కన ఫోటో తీసేది ఈ దీని కోసం మనం వెళ్ళినట్టు షాప్
ఆ షాపింగ్ పోవాలి అది రీక్రియేట్ చేయాలి వేసుకొని షూట్ చేసి ఇంకా పోస్ట్ చేయాలి ట్రెండింగ్లు ఉన్నప్పుడే అది కూడా సెలబ్రిటీ ఇవాళ వేసుకొని ఫోటో పెట్టిందంటే మనం అది గ్రాప్ చేసుకోని రేపు ఆ రీల్ పోస్ట్
ఆ రీల్ పోస్ట్ చేయడం మూడు వారం రో అట్ల చేసేతే నీకు ట్రెండింగ్ అయితయి అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పుడు ఇప్పుడే మనం పోస్ట్ చేస్తనే మనకి ఇప్పుడు ఇప్పుడు ట్రై రీచ్ ఉ మంచి రీచ్ ఉంటది మంచి కాన్సెప్ట్ కానీ కరెక్ట్ దొరకబట ఎడిటర్ కొంత మంచి దొరకాలి దీనికి
ఇక ఎడిటర్ ని మాట్లాడుకొని మనం డ్రెస్సులకు ఖర్చు పెట్టి ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే మొత్తం ఖర్చులకే అయిపోద్ది గానీ
ఫస్ట్ లోే ఎంత ఖర్చు పెడుతం తెల్సిన ఇంస్టాగ్రామ్ కి నలభై వేలు నలభై వేలు ఆ అంటే ఆఫీస్ కాదు ఆఫీసు కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు ఇన్కమ్ లేదంటున్నావ్ సరే మన మనం మం పెట్ కుండా కొంచం రీసర్చ్ చేతన్న గాని ప్రొఫెషనల్గా అయిపోయిన తర్వాత అదే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఏందో ఇప్పుడు విజయ్ ముదిరాజ్ వీళ్ళ అన్ని చూతావ్ కదా పట్ల విజయ ముజరా తెలుసా నీకు నా ఈల్లంతా నా ఫ్రెండ్స్ ఏది ఇన్ఫ్లుయెన్సర్లు ఎవర్ అంటే మనా గీమా, సమ ఒకసారి ఒక ముసల్ ముసల్దాన్ని అడిగిండు. ఇట్లా నిల్చుంటే నిల్చోవాలె కూసుంటే కూసోవాలె ముద్దు ముూసళ్ దుంటది చూశ్ నాం బాగా వైరల్ గాలే. ఇంస్టాగ్రామ్లా. తెల్సా యూట్యూబ్ల్ ఆ వాణి మా వోడే మా ఫ్రెండే ముదిరాజు అది తీశింది. వానికి టెన్ థర్టీ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ ఏమో పోయింది. వ్యూస్ ఆ అమ్మాయే మే ఓ ఇప్పుడికి
అది ఒక్క వీడియో పోతది. ఫ్లూక్లా ఒక ఒక ఒకటి రెండు వీడియోలు పోతయ్. తర్వాత తర్వాత ఉండయి చూసుకో కావాలంటే ఎవరన్నా అకౌంట్ ఓపెన్ చేసిచూడు. ఆ గంతే అందుకే ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు పే చేత్తదం ఆ ఎన్ని హండ్రెడ్ కె ఫాలోవర్స్ ఉన్నోళ్ల కి పేమెంట్ యూట్యూబ్ లాగా స్టార్ట్ చేత్తది అంట.
ఇగో యూట్యూబ్ లో కూడా ఇప్పుడు ఒకటీ మేనేజ్మెంట్ వచ్చింది. ఏ మేనేజ్మెంట్ ఎట్లా తెలుసా నువ్వు పోస్ట్ చేస్తే నాకు నా దగ్గర కొన్ని యాప్స్ ఉన్నయి ఎట్లా అంటే దాంట్లో నువ్వు పోస్ట్ చేసినవు అనుకో మనకి రిస్క్ లేకుండా వాట్సాప్ స్టోరీకి వెళ్ళిపోతది. వాట్సప్ స్టోరికివెళ్తే, ఫేస్బుక్ స్టోరికిపోతది. రైట్ మళ్ళ రైట్.